ఆయన్
హుమ్ తిన్నరా అత్త
ఆ ఇప్పుడే మీరు
హుమ్ తిన్నాం మేమ్ గూడా ఏం జేసినార్ అత్త
ఉప్మా చట్నీ జేసిన ఉప్మా చట్నీ రా
ఆహా హుమ్ హు నేను నరేంద్ర ఒక్కడే అనేసి హుమ్ వచ్చినాడత్త ఒక్కడే గదా ఇంగ నేను తిన్ అనేసి ఇంగ ఉగ్గాని జేసినా
ఆ
హుమ్
నువ్వు దినవా
నేన్ దినను
ఏ
ఆరు దాటితే తినను నేను
ఆహా
హుమ్
హుమ్
డాక్టరు డైట్ చెప్పిందా అందుకని తినను హుమ్ తిన్నారా అత్త అందరు అయితే
ఇంగ
హుమ్ హూ ఏం జేస్తున్నారత్త పిల్లలు
ఎవరెవరు
పిల్లలు ఏం జేస్తున్నారత్తా అంటి
ఏ ఉంది పెద్దామే చిన్నామే పండుకున్నాలే పైకి వచ్చిండా
హుమ్ హు హుమ్ హు
హుమ్
హుమ్
హుమ్ వాన వత్
కొలాటం ఎయ్యలేద అత్తా హుమ్ పల్లేదు అత్తా వానం మాడం ఉంది అయితుంద మీకీ పల్లేద వర్ష గుడా పోతద అత్త
వెళ్ళలే చినుకులు పడిపోయినాయి జమ్మలమడుగు పోయి బెంగుళూర్ పోతారా
హుమ్ హూ హుమ్
హుమ్
మాకేవానపడదు ఊరికే అట్లు మూసుకొని ఉంటది
అవును
ఇంకేమీ
చెప్పారా ఫుల్ టవర్ వచ్చిందంటే కట్ అయితుంది వాయిసు అది
ఫుల్ టవర్ వస్తే ఏం కట్ కాదత్త
కట్ అయితాంది నాది వాయిసు
హ్మ్
నాది అస్సలు కనపరానే కనపరా అది ఉండదు లేకోకు టేనే నాది లేదు జియోకి బాగుంది హ్మ్
అ అక్కడ ఎయిర్టెల్ రాదు కదా
ఆ ఎయిర్టెల్ రా అనేది జియో ఫుల్ వస్తాంది ఇంట్లోకి కూడా అస్సలు రాదు కదా వాయిసు మటుకు బాగా వినపచ్చ అది పైక్ ఎక్కింటే ఫుల్ టవర్ వచ్చింది వాయిస్ బ్రేక్ అవుతుంది
ఆ అంటే సర్వర్ ఇష్యూ ఉంటాది అట్లా
ఆ
ఇట్లా వాన మోడలు మూసుకొని ఉన్నాయా అట్లా ఏదైన్నా ఉన్నాగాని సర్వర్ ఇష్యూ వల్ల కాల్ కని కుట్ కాదు
హ్మ్ మ్మ్ సమ పోయి మాట్లాడతన్నా మాట్లాడుతనంగా అది కట్ అయింది వినపల నేనే కట్ చేసిన
ఆ
హ్మ్ దే
ఆ కట్ చేయొద్దు ఉంనీలే ఏం కాదు అట్లే
అదే కట్ చేయగాకని మళ్ళా చెప్పా అంటే సర్లే కట్ చేయనులే అని ఇంకా అట్లే పెట్తి హ్మ్
అది సర్వర్ ఇష్యూ వల్ల అయితాద అంతే
ఆ
స
ఇంకొకామ చేసింది గాని రెండు సార్లు చేసిందంట అది ఎందుకో
హ్మ్
కాల్ నాకు రెండు కట్ అయినాయి అని మెసేజ్ చేస్ ది ఇవాళ నాకు అస్సలు రానే లేదు వచ్చె నెల లో కాదికిినన్న
అవునులేే
హ్మ్
అది కొంతమందికి పోవు కాల్సు
ఆ ఇంగ ఏం చేత్ అది పో రాల ఆమె ఇంగ చేయల మళ్ళ పోతాదా పోదా అని వేస్ట్ అయితుంది
హ్మ్
హు అనీ సరి నాక అయితే ఎమల్ మకి జమల్ మడిగే
ఆవున ఆహా
ఉ
బా తక్కువ రేట్ పడతాయా అత్త అక్కడ
ఆ
ఆన్లైన్ షాపింగ్ చెయ్యరా
ఆన్లైన్ షాపింగ్ చెయ్య
ఆ
తక్కో రాడు
అవునులే
మీ మామకి అవసరం వచ్చేటి పెట్టుకుంటాడు
ఉమ్ మీషోలో తక్కువ పడతాయి బాగుంటాయి
విషోలోనా
ఆడపిల్లలకు కానీ మొగళ్ళకు కానీ
అమెజాన్ లో పెడుతుంటాడు
ఆ మీషోలో కూడా బాగుంటాయి
కొనుక్కోవచ్చు
బా తక్కువ రేటుకి వస్తాయి మీకి అడికి వస్తాయి అత్త ఊరికి
ఆ వస్తాయి
ఆ ఇంతకు ముందు వస్తానులే జమ్ముల మడుకి వస్తుండ అడ్డకి తెచ్చుకుంటాను
ఆ
ఉమ్
అనలే ఇప్పుడు ఊర్లోకి కూడా వచ్చాంటాయి పిల్లలైయితే
అవునులే
ఉమ్
ఎక్కడికి పోలేదత్తా గుడి గుడికి అట్లా ఎప్పుడనా
గుడికి ఏం పోలే టౌనే పోయి
ఉహూ అవునులే
అనే హ్మ్
హు ఏమి దేనికి పోన్నారు
ఆ
దేనికి పోనైరత్త టౌన్ కి
ఒ
ఎందుకు పోయినారు టౌన్ కి అంటన్నా
ఆ హాస్పిటల్కి పోయిండు
హలో
ఆ
హాస్పిటల్క
ఆ
ఆ ఇన్ బస్ంది ఆ
అది కూలర్ పెట్టినాడు ఆఫ్ చేయన్నే
ఆ
అందుక
అవుంద ఉమ్
ఉమ్ ఉండ
ని ఏం ఒద్దు డ్రెస్సులు కుడతావాత నువ్వే
కొత్త పిల్లలాకి
అ మేము నిన్న గండికోటకి పోచ్చినాం
ఆ
గండికోటకు పోయిచ్చినాం నిన్న
ఆహా అదే వచ్చా అని రాలేదే అని అనుకు దే
రాల ఇంగ ఈయన ఇంక గండీ కోట కి పోయి చూసి చూద్దాం ప అంటే సర్లేపోదాం పా పోయినాం మళ్ళా పదకొండుకి తిరుకొని వచ్చినాం
ఆహా
తొమ్మిదికి వెనం పదికొండు కల్లా ఇంట్లన్నాం
ఆ
బాగుంది బాగడతనారంగ ఉమ్ అన్ని రోడ్లన్నీ బాగా చేసినారు అంత పోయిండేవన్నీ ఆడాడవన్నీ అన్ని కడుతున్నారు
ఉ ఉ
మొన్న మనం షూటింగ్ చేస్తంట పోలేదత్తా
పోలే
హలో పోలేదా అదే రణ రణబాలి ఆ రణబాలి షూటింగ్ చేస్తానరు ఆడ
ఉమ్ మూడు రోజులో ఐదు రోజులో చేసినారు
అవునవును
ఉ
బా తీస్తారు సినిమాలక్కడ
ఆ లాస్ట్ రోజు కదా ఏ మా పోదాం పా నేను ఆలా వద్దుపా
ఉ
హ
ఇంకా అట్లా దావలో పోతుండి అంజనేయ సాంగడి ముందర ఇంకోటి ఏదో గుడిందా ఆడేమో చానా మంది జనం ఉన్నారు పెద్దమ్మ గుడి ఆ అవును నిన్న ఆదివారం నేను ఫస్ట్ మా మా అమ్మ కి అడిగింటే ఆంజనేయ స్వామి అడేందో చెప్తారు అని అనిన్న ఏం చెప్తారు ఏమో దండిగ ఉన్నారు జనం హలో హలో అత్తా వినిపిస్తానా
అవ్ వతన్నే చెత్తారంట
కిన్యవాద్
పోదన్నే చిదారణ.
ఆ అవ్ ఇనపిస్తండి ఇనపిస్తంది
ఆ
జనం చానా మంది దిన్లా
చెప్తానునే టౌలే వాయిసు అప్పుడు. ఈ మధ్య ఆడ వెలిసిందంట అమ్మవారు.
అవునులే
యాడో వెలిసింటే ఆ మంది తెచ్చి ఈడ వెలిసిందని ఈడ పెట్నారంట పూజ.
ఆహా
ఆ ఆదివారం ఆదివారం చెప్తారా.
అవునవును
ఉమ్మ్
నేనేమో ఎవరన్నా యాట్లు కొడుతున్నారో అందుకు అంతమంది జనం ఉన్నార అనుకున్నా.
ఆహా లేదు లేదు.
ఉమ్మ్
ఇప్పుడు డెవలప్ చేసినారు గదా. అప్పుడు లేదు. అప్పుడు మేము ఐదారు నెలల కింద పోయి ఉంటే అవి పోల్సు వాడుతున్నారు. సక్కసంగా దావ మాత్రే
ఆ
హ్మ్మ్
ఇప్పుడు బాగా చేసినార అంతా
అవును
ఇంగా కడతన్నారు చానా ఉంది పని
హ్మ్మ్
అ జిప్లైనా ఇంకోటి ఏరదో కింద స్ట్రీమర్లు పోతాయి ఆ విధళకి ఇంత రోడ్లన్నీ ఎసినారు
ఎందుకా అది కాలవన్ల పెద్దది ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి దాటుకుండేది ఆ దానికి ‌. కి అదివేచ్చనారు ఏద తాడిదా
ఆ అవును అదే జిప్లైన్
ఆ
హ్మ్మ్
అట్ సైడ్ ఏంటేనే ఇంగా బాగుంది
హ్మ్మ్
రోడ్ అందుకే
అవ్
నా అత్తల రూమ్ల అందుకు ఏసన్నారు కూర్చోడానికి ఎందుకు వాందే
అవును
ఉమ్
వెహికల్స్ కూడా లోపలికి పోనీలే బయటే పెట్టినారు
ఆ బయిటే
ఆ పోలీసోల్లు వాళ్ళంతా వున్నారాడ సెక్యూరిటీ
ఆ
నీ చానా కట్నారట అక్కడ రిసార్ట్లన్నీ బాడిక్కిచ్చేకి ఉమ్ అవ్ అప్పుడు ముందు ఏం లేక పోయ్
అవ్
ఉమ్
బా ఇన్పచందా
డ్యామ్ లో గానీ నీళ్ళు ఎక్కువ లేవు ఆ అత్తా
ఆ పాట ఇనపచ్చాన్ద
ఏం ఇనపరాలేదే
ఇన్పరాల్లె కదా ఉమ్
ఆహా
ఉమ్
ఏమి
లే అదే కోలాటం పాట పెట్టుంటే లే లే
లేదు లేదు ఇన్నపరాలేదులే ఉహు
ఉమ్
ఉమ్ యినపరాదులే దూరం ఉందికదా
అదే సౌండ్ ఉన్